హలో
హాయ్
హయ్ బాగున్నావా
బాగున్నా
ఏం చేస్తున్నావ్
ఏం జేత్తలేను
ఏం చేస్తలేరా ఇప్పుడే లేసిల్లా
ఉమ్
అవునా అంతా లేట్ ఎందుకు మరి
ఆ
అంతా లేట్ ఎందుకు మరి అంటున్నా అవునా ఆహా అట్లనా
ఉహు
ఉమ్ టిల్ మరి ఏం ఏంటిది సంగతి ఏం చేస్తున్నావు
నేన్ ఏం జేత్తలేను ఏదో ఇపుడే లేసి బయటికి బయటా కూర్చున్నా
అవునా ఏం స్పెషల్
ఉమ్
ఇంట్లో ఏం వంట చేసిల్లు మీ మమ్మీ అంటున్నా
ఇంగా చూడ్లే. హలో
ఆ చెప్పు చెప్పు.
ఇంగా చూడ్లే అంటన్నా.
అవునా ఎక్కడైనా ఎ ళ్తున్నావ మరి సండే కదా ఇవాళ చుట్టాల్ దగ్గర.
ఏడా ఎళ్ళుడే లేదు.
అవునా
హ్
మరి ఏంటిది చెప్పు.
మీరు ఏళ్తారా.
ఆహా ఎటువోమ్ మోన్ననే నిన్ననే మోన్ననే షాదికి పోయి అచ్చినం మేం మ్యారేజ్కి. ఇగా ఏటు వోలేదు. ఆ బాజరిగింది, బానే జరిగింది. ఇంకా
ఏమేం ఉండే రెసిపీస్ దాంట్లా.
ఆ ఏమేమున్నయంటే చికెన్ ఉం బిర్యానీ ఉండే అంటే ఇంకా కద్దుకి కీరేను, లబ్డి ఉన్నది లబ్డి. కద్దు కీరు కాదు లబ్డి ఉండే గంతే. ఇంకామి.
ఇంకా లెగ్ పీస్లు గిట్లా గిడ్లా లేకుండేనా లెగ్ పీస్లు అవి ఇవి.
ఆ అవి లేకుండే అంటే మెయిన్ టేబులుంటాయ్ గదా ఆ దాంట్లో ఉండేగాని మేం మెయిన్ టేబులో కూర్చోలే ఆ మేం టేబుల్లో కుర్చోలే. ఇంకా చెప్పు
చెప్పాలే మీరే.
హ్ ఆ తినేసినం అయిపోయింది.
ఆహా
హ్ ఏం కూర అంటే పూరి చేస్నం, పూరి తిన్నం. హ్ హ్ ఇంకా
చెప్పలే మీ మమ్మీ బావుందా మ
ఉ
అన్నేం జేత్తార్రు తమ్ముడూ
మమ్మీ ఏం లేదు కూర్చున్నాడు ఎందీ మీరేం చేస్తున్నారు మరి మీ మమ్మీ వాళ్ళు.
ఏం జెత్తలేరు ఇప్పుడే లేసి బయిటికి అచ్చినా కూర్చోడాని
అవునా
ఇంకా
చెప్పాలె మీరే
చెప్పండి ఏంటిది సంగది మరీ
మై నెక్స్ట్ పెళ్లి ఉన్నా
అవ్నా పెళ్ళి ఏమంటున్నావ్
పెళ్ళి ఉన్నా మరి నెక్స్ట్ అడుగుతున్నా మళ్ళా ఎవర్దైనా
ఆ కజిన్ పెళ్లి ఉంది కానీ ఇప్పుడు లేదు అది ఆగస్ట్లో ఉంది టైం బడ్తది
ఆ హా
ఊ మ్ ఇంకా మీరు దోస్తులు దోస్తులు బయటికి ఎళ్తారా మరి అంటే సండే గదా మండికి బిర్యానీ రెస్టారెంట్ కట్ల ఎళ్తారా
ఎళ్తం కానీ ఇగ చూడాలి అలా ఎట్లా ఉంటయొ
అవునా
ఊ మ్
మార్కెట్ కి ఎళ్తారా మమ్మి తొని లేకపోతే మమ్మీయే పోదా
ఆ
సండే గదా ఇవాళ మార్కెట్ ఉంటది గదా
ఆ మమ్మీ తో నేన్ జుతా
అవునా మేము బోము మామ్మీ పోతది తీసుకొత్తది
మ్ హు
మ్ మ్
ఎట్లా మరి మీరు పోలేకపొతే అంటె పోలేకపోతే ఎట్లా మరి
ఎట్లా మరి అంటే ఏంటిది
పాపం ఒక్కల్లె సంచిలు లేపుకుని రావాలి ఆ
మ్ హు తమ్ముడు పోతాడు ఊమ్
తమ్ముడు ఉన్నడు ఉన్నడు అని అర్థమైతలేదు సా
అవునా మ్
ఇంకా
చెప్పాలే
మి ఇంటి దిక్కు కూడ ఉంటదా సండే సండే మార్కెట్
ఏంటిది సండే సండే
మార్కెట్ ఉంటదా అడుగుతున్న మీ ఇంటి దిక్కు
మ్ ఉంటుంది సండే సండే సండేకి ఉంటది ఇంకా కొంచెం మా ఊరు కొంచెం దాటి వొతే ఉమ్ ఫ్రైడే ఫ్రైడే గూడ ఉంటది ఉంటది
ఉమ్
హ్మ్ ఇంక చెప్పండి ఎప్పుడు తింటది ఎప్పుడు ఫ్రెష్ అప్ అయితది ఇవాళ సండే అని చాలా లేట్ లేషావు నువ్వైతే
హ్మ్మ్ పనుండే రాత్రి కొంచం అయితె
అవునా
హ్మ్మ్
ఇంక
చెప్పాలె
చెప్పండి మీరే హాలిడేస్ లో ఎక్కడైన ఎళ్ళిలా మరి హలిడేస్ ఉండే గదా దొరకలే మీకు ఉ హు మరి ఉ హు ఇంక చెప్పండి
చెప్పాలె మీరే
చెప్పండి ఆ అచ్చు చేయడం చేస్తా ఇంట్లో
ఆ
ఊమ్ మీకు వచ్చా మీరు చేస్తారా ఏమన్నా కుకింగ్ ఇంట్లో
ఇంట్లా చిన్న చిన్నవి చేసుకుంటా కానీ బిర్యానీ నేసు ఒండమని అమ్మని చెప్పినా సరే నేసుకో అని గు చెప్పింది మళ్ళీ అద్దమ్మయిత అని చెప్పటి నుంచి ఇప్పటిదాకాని ఓరిపింది అప్పుడప్పుడు బిర్యానీ వంట చేసినప్పుడు
అవునా అది నేర్చుకోవ
చూత్త తరాద మెల్ల
ఆ ఇంకా
అక్క కూడా నేర్పిత్తన్నయ్ గని ఇగ లైట్ తీసుకున్నా
ఉమ్మ్ మీకు చాత కాదు కదా ఇంత మంచి వాళ్ళున్నరు మీ వొళ్ళు నేర్పిస్తా అంటె కూడా నీకు చాతనయిత లేదు చూడడానికి
హ్మ్మ్
ఇంకా చెప్పు ఏంటిది సంగతి
చెప్పాల మీరే గా
నేనే చెప్పాలా
ఉమ్మ్
ఏమేం చేస్తావు మరి వంట చిన్న చిన్న అంటున్నావు కదా ఏమేం చేసుకుంటవు ఇంట్లో
ఆమ్ ఆమ్లెట్ వేసుకుండా ఎగ్ ఫ్రైడైస్ వేసుకుంటా ఇగ కాఫీ చాయి
ఉమ్
ఇగ పాపొళ్లుండుగా బ్యాట్లు
హ్మ్మ్
అవి ఏసుకుంటా
ఫ్రైల్ చేసుకుంటావా ఉమ్ ఉహు ఉమ్ క్క
ఇంగా గేసుకుంటా
మ్యాగీ అచ్చా
ఉమ్
హ్మ్మ్ హు
ఇంకా
చెప్పండి
చెప్పాలె
నీకు ఏ కలర్ అంటే చాలా ఇష్టం
నాకి వైట్ అండ్ బ్రౌండ్
వైట్ అండ్ బ్రౌనా
ఉమ్
అవునా వైట్ అండ్ బ్రౌన్ మంచిగుంటంది కాంబినేషన్
ఉమ్
ఉమ్ వైట్ కలర్ ప్యాంట్ ఉండాలి మెరూన్ కలర్ షర్ట్ ఉండాలి సూపర్ ఉంటది అబ్బాయిలకైయితే
వైట్ కలర్ షర్ట్ ఉండాలి ఎందుకంటే మరి వైట్ కలర్ ప్యాంట్ ఉంటే ఖరాబ్ అయిపోతాయి జల్ది
మంచిగనే ఉంటది అట్లా ఉంచుకోవాలే ఇగ మమ్మీ ఉంది ఎట్లయినా బాగా చేస్తది అంటే కరాబ్ చేస్తకుంటావా ఆ మంచిగా ఉంచుకోవాలే వైట్
గాయి ఉండేయి మంచిగా
ఉమ్ ఎందుకుంటాయి ఉంటే ఉంటది మంచిగా ఉంచుకోవాలే
చెడితే అక్క ఖరాబ్ చేసుకుంటే కొంచెంమైనా
ఉమ్ మరి తిట్టదా ఎందుకంటే ఆ అవును మరి చిన్నపిల్లలా ఎంత పెద్దగా అయిపోయినావ్ మంచిగా మాట్లాడుతున్నావు మంచిగా ఉంచుకోవాలి డ్రస్సెసు
అయ్యో ఎట్లయినా ఏదోకటి అయితే వయిట్ కలర్ ప్యాంటంటే ఒట్టిగెనా మరి
ఉమ్ ఏం అంటకుండా చూడాలే లేకపోతే లైట్ కలర్ పాయింట్స్ వేయొద్దు మరి
నాకు లైటు డార్క్ ఇష్టం డ్రెస్సింగ్ చేయడం